ఆ నమస్తే అండి బాగున్నా మీరు బాగున్నార
ఆ బాగున్నామండీ. భోంచేసార
లేదండి ఇంగ చేశాను
ఏం చేశారు లేదండి ఇంక ఏం చేసరు
ఏం చేసాం బీరకాయ అన్నం
ఉ
మీరు
ఏం చేయలేదండి మేము పొప్పు అన్నం అంతే
హ
ఇంకేంటండి
చెప్పాలి మీరే పీర్ల పండుగ ఎలా జరుగుతుంది ఊర్లో
ఆ బాగ జరుగుతుందండి ఈ రోజే పీర్ల స్వాముల్ని ఊరేగింపు తీసుకొచ్చారు
హు
అరేపోయి ఆ అయిపోయిందండి తెల్లవారు జామున అయిపోయిందని అన్నారు ఈ రోజు పొద్ ఈ రోజు తెల్లవారుజామున అయిపోయిందండి
అవునండి
మీ ఊర్లో ఎలా అయిపోయింది అండి
మా ఊర్లో అసలు చేసుకోరండి ఇటు సైడ్
అవునా ఏమండి అలా
ఏమో మరి కోస్తాంధ్రాలో అసలు చేసుకోరు
ఆహా మీది అంటే మీ సై
ఉమ్
మీ సైడు ఏ పండుగ బాగా చేస్తారండి
ఏ పండుగ చేసిన సంక్రాంతి బాగా చేస్తారు
ఆ మా సైడ్ అయితే దసరా, ఉగాది పెద్ద పండుగ అండి
ఉ
అలా మీ సైడ్ ఏవన్న ఉన్నాయా
మా సైడ్ ఏం లేవు ఉఊగా దసరా సంక్రాంతి
ఆహా మేము ఇక్కడ నవరాత్రులు చేస్తామండి మీరేమన్నా చేస్తారా అక్కడ
ఆహా మా సైడ్ ఏం చేయరండి
అవున మే
విజయవాడ అయితే బాగా చేస్తారు ఇక్కడంతా పట్టించుకోరు
ఆ అవును లెండి విజయవాడలో అమ్మవారి గుడి ఉంది కదా అందుకు బాగా చేస్తర్
అవునండి
పండుగలు స్టార్ట్ అవుతున్నాయి కదండి ఇంకేంటి
ఏం ఉన్నాయ్ పండగలు స్టార్ట్ అయితే మాకేం లేవు అంతా ఇటు సైడ్ అంత క్రిస్టియన్స్ ఏ క్కువ పెద్దగా ఏం జరగవు
మరియు మీ సైడ్ క్రిస్టియన్స్ ఎక్కువ అంటే గిన మీరు కొంచెం అంటే మీరు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు
వాళ్ళ పని వాళ్ళది మన పని మనది
అంటే పండుగలు ఏమన్నా చేసుకోవడానికి
అదే మన పండగలు మనకు వాళ్ళ పండుగలు వాళ్ళక్ ఇప్పుడేవో పోస్ ఇపుడు ఏమో పోస్ట్లు పడిన్నాయంట కదా
ఆ అవునండి ఇవే ఏఈ అనేసి కరెంట్ ఆఫీస్ లో వర్క్
క్వాలిఫికేషను
క్వాలిఫికేషను బిఈ బీటెక్ అండి బిఈ బిటెక్ అది కూడా బిఈ బిటెక్ కంటే సిఎస్సి వాళ్ళు ఏం లేరు నార్మల్ వీళే ఉండాలి ఈస ట్రిబుల్ ఈ ఎలెక్ట్రనిక్స్ వాళ్ళే ఉండి అది అప్లై చేసుకోవడానికి ఇరవై తారీఖే లాస్ట్ అండి
హ
చేసుకున్నారా మీరేమన్నా
మాది ఎంబీఏ క్వాలిఫికేషన్ అండి మేము చేసుకోలేం గా
అవునా ఉహ
ఎంబీఏ వాళ్ళకి ఏం లేదు కదా
ఆహా లేదండి ఎంబీఏ వాలాకు లేదు ఇంకేంటండి
ఇంక ఏం చెప్పలో ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు అంతా బాగానే ఉన్నారా
ఆ అంత బాగున్నారండి ఏం చెయట్లేదు ఉరికే ఉన్నాం
మీర్ ఎక్కడికి పోలేదా
లేదండి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఈ రోజు పని ఉంది
హుః
బయటికి వెళ్ళాదు మేము ఇంకా జ్రాబ్ వెతుక్కోవాలి కదా ఇంకా తప్పదు
హుం
చూసుకుంటున్నాం
ఆ
మీరేం చేస్తారండి
మేము ఏం చెయమండి ఇంట్లో హౌస్ వైఫ్
ఉవు ఎక్కడ నుంచి
ఊ
అంటే ఏదో మీ చుట్టుపక్కల ఏమైనా ఫేమస్ గా ఉన్నాయా అని అడుగుతున్నాండి
ఫేమస్గాంటే ఏమున్నాయి సత్రసాల అని కృష్ణా నది పక్కనే గుడి ఉంది ఆ గుళ్లో అందరు ఉన్నారుా అనమాట అంటే బ్రహ బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఆంజనే స్వామి శివుడు
ఉ
ఇలాంతా ఉన్నారు ఇంకా ఇంకో ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు పోతే దైదా అనే సి గుహలోనే మొత్తం శివుడు ఉంటాడు అది బాగుంటది అది కూడా కృష్ణానదికి పక్కనే
అవునా
హ్మ్
మీరు వెళ్ళారండి
ఆ వెళ్ళాం
ఉ
ప్రదేశం బాగుంటది వాతావరణం
ఆహ
బాగుంటంద అంతా ఈ సినిమాలు ఏం బాగున్నాయి ఇప్పుడు
ఇప్పుడు ఇది బాగుంది కదండి మా ఇంటి బంగారం సినిమా బాగా వచ్చింద అనేసి బయట మాట్లాడుతున్నారు
అవునా అదేనా అది ఆ అనంత పద్మనాభ స్మని
నాగబంధం సినిమా కూడా బాగుందని టాక్ వచ్చిందండి
ఆహా ఆ
అయినా సినిమా బాగుందన్నారు
ఏది
దీవేన అనేసి ఒక సినిమా ఉందండి
హ్మ్
బాగుందని విన్నాను చూడాలి ఇంకా మీరు చూసారా
లేదు మేము చూడలేదు మా ఇంటి బంగారం కథ ఏంది
అంటే ఒక ఉమెన్ హౌస్ వైఫ్ ఉమెన్ ఒకటింటిని అంటే చదువు అలా ఏం లేకకుండా ఉంటే ఎలా నడుపూ రోజు అనేది అందులో చూపిస్తారండి
ఆ
హౌస్ వైఫ్ ఒక అమ్మాయి చదువుకని చదువుకోకున్నా ఎలా ఇంటిని నడుపుతారు అనేది ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లానా
ఆ
అలా చూపిస్తారు సినిమా ఇస్త అంతా బాగా తీసిందండి మ హరా ఏం లేదు ఓన్లీ లేడీస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది కానీ సమంత వచ్చేసి లేడీ క్యారెక్టర్ మీదే బాగా తీసింది అంతే
హా
బాగుందండి సినిమా చూడాల్సిందే అప్పుడత అమ్మాయి అంటే ఆ చెప్తుంది కదా
ఆ
అనేది సినిమాలో
అవే చూడాలి ఈ మధ్య సినిమాలకి పోవడం లేదు అసలు
ఆ చాలా దూర సినిమా సడన్ గాది తెలిదు